ఏం చేస్తున్నారండి?
ఏం చేస్తలేను చెప్పండి.
తిన్నారా అండి.
ఆ తిన్నాము మీరు తిన్నారా.
ఇందాకే భోజనం అయ్యిందండి ఇ ఈ సారి.
ఆహా అవునా.
ఉ మీరేం వండారు.
నేను టమాటా కూర వండానండి.
అవునా ఇంకేం చేసారు. నాకు టమాటా చికెన్ ఎలా వండాలి నేర్పిస్తారా చెప్తారా. నేను చేస్తాను
టమాటా చికెనా.
అవును
ఏముందండి. ప్యాన్ పెట్టుకొని, ఆయిల్ వేసి అందులో అదేమంటారు నూరం గరం మసాలా వేయాలి. ఫస్ట్ నూరం గరం మసాలా వేసి ఆనియన్స్ వేసి అవి మాగినంక కొంచెం అల్లం పేస్ట్ ఇంకా పసుపేయాలి.
అచ్చా ఆనియన్ రెడ్ కలర్ వా వైట్ కలర్ వా.
ఆ వైట్ కలర్ ఆనియనే.
ఓకే తర్వాత ఇంకేం చేయాలి.
అవి కొంచెం ఇట్లా డీ ఫ్రై అయినాక అందులోకి చికెన్ వేసుకోవాలండి, చికెన్ వేసినాక చికెన్ ఉడుకుతది. దాంట్లో నుంచి వాటర్ వస్తాయి.
ఆ తర్వాత ఆ కా మసాలా ముందే కలిపి పెట్టాలా, లేకపోతే పెట్టకూడదా.
ఆ లేదండి. అవి వాటరు ఇట్లా ఉడుకుతది. ఉడికిన తర్వాతకి దాంట్లో టమాటాలు వేయాలి. మనం టమాటాలు వేసినంకా అవి కూడా ఉడకనివ్వాలి. అందులోనే.
అచ్చా ఇంకా దాంట్లో నిమ్మకా కర్డ్ అవన్నీ ఏమి వేయకూడదా.
ఆ లేదండి, మనం నార్మల్గా వండుకోచ్చు.
అచ్చా ఇంకా ఏమైనా వెరైటీగా ఏమి చేయచ్చు దాంట్లో.
దాంట్లో టమాటాలు ఉడికినంక కారం ఉప్పు వేసిన తర్వాతకి మనం వేసుకోవాలినుకుంటే చికెన్ మసాలా వేయొచ్చు అండి లాస్ట్ కి చికెన్ మసాలా వేయ్యొచ్చు. కోడి కూడా యాడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు.
డ్రై ఫ్రూట్స్ అవి కూడా చేసుకోవచ్చా అండి.
రైతా లేదండి అందులో కార్డ్ వేయ్యొచ్చు రైతా వాళ్ళ అలాగ కూడా చేసుకోవచ్చు అది. ఇది మనిష్టం. ఆ చెప్పండి
అచ్చా
ఆ తెలుస అండి అక్క ఎన్ని మినిట్స్ మాట్లాడం అక్క